ఏం లేదు రా ఇప్ప ఇప్పుడే ఇంటికి వచ్చా నీ డే ఎలా ఉంది
నార్మలే కాలేజ్ వర్క్ తో ఫుల్ బిజీ అయిపోయా
సేమ్ హియర్ రా అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికె హార్ఫ్ డే పోతుంది
మ మార్నింగ్ లేట్గా లేచా అప్పుడు డేస్ పాయిల్ అయిపోయింది
అదే నా డైలీ రొటీన్ ఇంకో ఫైవ్ మినిట్స్ అన్ని పడుకుంటే వన్ అవర్ అయిపోతుంది.
నిచం అమ్మా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాను అని ఫుల్ క్లాస్ ఇచ్చింది
కరెక్టే లే తిన్నా వైట్ లిస్ట్
బయట దోశ తిన్నాను కుకింగ్ చెయ్యాలి అంటే లేజీగా అనిపించింది.
ఇ చింది కూడా నను బయట ఫుడ్ ఎక్కువ అయితే హెల్త్ స్పాయిలీ అవుతుంది బ్రో
తెలుసు కానీ ఆలస్యం
రిలేటబుల్ తర్వాత ఏం చేసావు
కొంచం పడుకున్నా తర్వాత లీస్ట్ చూస్తున్నా టైం వేస్ట్ చేస
రీల్స్ ఓపెన్ చేస్తే అయిపోయింది టైం ఎలా అయిపోతుందో తెలిదు
ఎగ్జాక్ట్లీ టెన్ మినిట్స్ అనుకుంటాం టూ అవర్స్ అయిపోతది
బిధవి ఏమైనా మూవీస్ ఆర్ సిరీస్ చూస్తున్నావా
ఒక న్యూ సిరీస్ స్టార్ట్ చేసా బాగుంది యాక్చువల్లీ నైస్ నేను ఓల్డ్ కామెడీ మూవీస్ మళ్ళీ చూస్తున్నా లేట్లీ
ఓల్డ్ కామెడీ మూవీస్ నెక్స్ట్ లెవెల్ ఉంటది అసలు
అవును రో ఇప్పుడు అంత ఓవరాక్షన్ అయిపోయింది.
వీకెండ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మరి ఎటైనా వెళ్తున్నావా ఏమన్నా అనుకుంటున్నావా బ్రో
ఏం స్పెషల్ లేదు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొచ్చా మేబి వెళ్ళొచ్చు మేబి నేవి మరి
కాఫీ కి వెళ్ళా లనుకుంటున్నా కానీ మా ఫ్రెండ్స్ రిప్లై ఇవ్వాలి ముందు
అది కష్టం బ్రో
ప్లానింగ్ తోనే హాఫ్ ఎనర్జీ అయిపోతాది
ట్రూ అందరూ ఎనీథింగ్ ఓకే అంటారు బట్ ఎవ్రీ ప్లాన్ రీజెక్ట్ చేస్తారు
స్లీప్ షెడ్యూల్ ఎలా ఉంది బిట్ ట్వీన్ మరి ఎలా పడుకుంటున్నావు ఏ టైంకి వెళ్ళస్తున్నావు కరెక్ట్గానే పడుకుంటున్నావా
కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది టటు ఏఎం కన్నా ముందు నిద్ర రాదు పడుకుందామన్నా కష్టంగా ఉంటుంది ఇవ్వాలంటే మేలుకు రాదు నైట్ పందామంటే నిీదు రాదు
కంప్లీట్లీ సేమ్ బ్రో మార్నింగ్ లేవలేకపోద్ న్నా నైట్ నిద్రలేకపోతున్నా
నైట్ టైం మాత్రం పీస్ఫుల్ గా ఉంటుంది
ఓవర్ థింకింగ్కిి పెర్ఫరక్ట్ టైమింగ్ కదా బ్రో మనకి
ఆా నిజమే నిజమే
తింటావా స్టడీ వింటా కానీ సాంగ్స్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోతుంది
మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటం లేదా లాస్ట్ మినిట్ బ్యాచ్ా
లాస్ట్ మినిట్ క ఇింగని బ్రో ఎగ్జామ్ ముందు రోజు మోటివేషన్ పీక్ లో ఉంటది
అదే మ్యాజిక్ గేమో సెమిస్టర్ మొత్తం కామ్ లాస్ట్ నైట్ ఫుల్ ఎనర్జీ
ఓ అండ్ అప్పుడే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కుర్తు
ట్రూ నోట్స్ అడగంమణి అడగడమే మెయిన్ టాస్క్ అయిపోతుంది
ఇూ ఇంపార్టెన్స్ట్ క్వ్చన్స్ పంపు అని అందరికీ మెసేజ్
ఎక్సక్ట్లీ కాలేజ్ లో ఫన్నీస్ట్ పర్సన్ ఎవరు మీ గ్యాంగ్ లో
ఒకడు ఉంటాడు సీరియస్ సిచ్యువేషన్ ని కూడా కామెడీ చేస్తాడు
అలా ఉండి ఫ్రెండ్స్ వల్లనే కాలేజ్ లైఫ్ ఎంజాయబుల్ అవుతుంది
నిజం బ్రో లేకపోతే స్ట్రెస్ తో పిచ్చి పట్టేది
టీచర్స్ తో బాండింగ్ ఇలా ఉంది
కొంచెం సూపర్ ఫ్రెండ్లీ కొంత మంది ఆయితు టెెన్స్ కోసం విలన్స్ కొంతమందికి మనం అన్నోన్ బ్రో మనకి క్రిస్టన్స్ కూడా అర్థం చేసుకోరు స్పెషలీ మార్నింగ్ ఫస్ట్ హార్ష్
అవును బ్రోఫు ఫస్ట్ క్లాస్ కి వెళ్ళడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది
కోచ్ ఏమైనా చేస్తావా
స్టార్ట్ చేసా అని ఎవ్రీ మండే డిసైడ్ అవుతా కానీ ప్రతి మండే మర్చిపోతా బ్రో
ఓకే దట్ మీన్స్ విట్నెస్ జర్నీ ఓన్లీ ఇన్ మైండ్ అన్నమాట
ఎగ్జాక్ట్లీ
ఫుడ్ టెంప్టేషన్స్ టూ డేంజరస్ బ్రో చూడగానే కరిగిపోతే కష్టం మరి
ఎస్పెషలీ మిడ్ నైట్ క్రేవింగ్స్ మ్యాగీ, చిప్స్, బర్గర్స్ గోరంగా క్రేవింగ్స్ వస్తాయి, బ్రో
ఎగ్జాక్ట్లీ సేమ్ నాకు కూడా బ్రో నాకు నైట్ టైమ్ లోనే పిజ్జా తినాలనిపించిద్ది వేఫర్స్కి వెళ్ళాలనిపించిద్ది మోస్ట్లీమెలోడ్ లియన్ షిల్ సాంగ్స్ మోడ్ బట్టి వింటాను నేన్ని నీవి
సేమ్ ట్రావెలింగ్ అప్పుడు సాంగ్స్ వినాలి అంటే చాలా ఇష్టం.
దోషి ప్లస్ మ్యూజిక్ బెస్ట్ ఫీలింగ్ కదా బ్రో ఆ వైబ్ వేరు అసలు యాక్చువలీ నేనేం చేయాలనుకుం న టేబుల్ జాబ్ ప్లస్ పీస్ఫుల్ లైఫ్ చాలు అనిపిస్తుంది ఇప్పుడు నీవి పీస్ ఇప్పుడు లా చెర్రీ అయిప్ పోయింది బ్రో
ఆ అవును బ్రో దన్ని వెయ్యి కోట్లు పెట్టి కూడా మనం కొనలేము నిజం సోషల్ మీడియా వల్ల స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోయింది. అందరూ లైఫ్ పర్ఫెక్ట్ గా చూపిస్తారు కానీ అది అలా ఉన్,
అవును బ్రో కానీ రియాలిటీ లో అందరికి ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు వాళ్ళు వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్ తో చాలా టెన్షన్స్ తో ఉంటారు కదా,
ఎగ్జాక్ట్లీ కంపారిజన్ ఎక్కువ చేసేసి మైండ్ స్పాయిల్ అయిపోతుంది వీడికి అలా వచ్చింది వాడికి ఇలా వచ్చింది నీకెందుకు ఇలా రాలేదు నీకెందుకు ఇలా రాలేదు అని అనే వర్డ్స్ మన పేరెంట్స్ కన్నా బయటా సమాజం దే పోయాయి బ్రో
ట్రూ వర్డ్స్ బ్రో నేను సిమిలర్ అవే వింటున్నాను ఇక్కడ సేమ్ దరిద్రంలో ఉంటున్నాను ఇంకా లేదు ఇంట్లో ఏం చేస్తారో తెలీదు ఏం పెట్టినా తినాలి కదా
సేమ్ రోల్ ఏదంటే మా అమ్మీ చేతులు తన్నులే కదా మరి
కానీడ్ వి షుడ్ హోప్స్ ధింగ్ గుడ్ మరి
లేదంటే స్విగ్గీ జొమాటో రెస్క్యూ డైలీ సేవియర్స్ బ్రో మనకి అవే మనన్ని కాపాడేస్తాయి మనకి నచ్చని ఫుడ్ ఉన్న టైం లో
కిం ఏమైనా చేస్తావా అవును బిట్విన్ సేమ్ యూట్యూబ్ చూసి ట్రై చేస్తా ఫైనల్ రిజల్ట్స్ మాత్రం డిజాస్టర్
రెసిపీ వీడియోస్లో ఈజీగా ఉంటుంది మన దగ్గర మాత్రం డిఫరెంట్ అవుట్కమ్
ఎస్పెషలీ కుక్ ఫుడ్ టెన్ మినిట్స్ అంటే వన్ అవర్ పడతది
ట్రూ బైద వే ట్రావెలింగ్ అంటే ఇష్టమా
న్యూ ప్లేసెస్ కి వెళ్ళాలి అని ఉంటుంది ఆల్వేస్
సేమ్ ఫ్రెండ్స్ తో ట్రిప్స్ అంటే ఇంకా ఫన్ ధ్రిలింగ్ విత్ ద బెస్ట్ థింగ్ ఎవ ప్రో
ట్రిప్ కన్నా ట్రిప్ ప్లానింగ్ అండ్ మెమరీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ
అండ్ ఫొటోస్ తీసుకోవడం కంపల్ విచ్చరికదా అండి
ఫొటోస్ తీస్తాం కానీ పోస్ట్ చేయడం మాత్రం మంత్స్ తర్వాత
మావా పోస్ చేయడం కానీ ఇప్పటిక మైండ్ చేయకనిద్దా అండి మనం ట్రిప్కి వెళ్ళామని అందరికి తెలియాలి కదా
నో లైక్ మనం ఎంజాయ్ చేసిన మూమెంట్స్ చూసి అందరు చెలస్ అవ్వాలి కదా అండి లైక్ విఆర్ వైబింగ్ లివింగ్ టు గెదర్ ఎ లాట్ అన్నట్టు
అవునండి ట్రిప్ కి వెళ్ళడమే కష్టం వీటి అన్నిట్లో ఒకరికి కుదిరితే ఒకరికి కుద్దరదు కదా
ఆ అవునండి ఎగ్జాక్ట్లీ వాడు పోదాము అ వీడు రాడు వీడు పోదామ అన్నప్పుడు వాడు రాదు వాడిద్దరు పోదామ అన్నప్పుడు మనము పోము
ఎక్జాక్ట్లీ ఎక్సాక్ట్లీ మాది కూడా అదే సిచ్యువేషన్ అండి వి ఆర్ ఇన్ బిట్వీన్ వెస్ట్
ఓ నైస్ నైస్ వి హవ్ టూ సిమిలారిటీస్ అండి సరే అండి మా అమ్మగారు పిలుస్తున్నారు మరి రేపు మాట్లాడతామండి మీతో
ఓ సరే అండి రేపు కలుసుకుందాం లెండి అది గుడ్ డే అండి గుడ్ నైట్ అండి బై